హలో
హలో అక్క
నమస్తే అక్క బాగున్నారా
ఆ బాగున్నా అక్క మీర్ బాగున్నార అక్క
ఆ బాగున్నామక్క ఏం చేస్తున్నారు
ఏం లేదక్క ఊకే ఉన్నాను
అవునా మేము ఖాళీనే అక్క ఇంటి దగ్గరే ఉంటాము
అవును అక్క మీ సైడ్ పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయక్క
అంటే ఇంతకు ముందు అయితే పది పదమూడు రోజులు పెళ్లి ఇట్లా చేస్తుండ్రి అక్క ఇప్పుడు జస్ట్ టూర్ కనే ముహూర్తము పెళ్లి రోజు అని ఆ రెండు రోజులే సెలబ్రేట్ చేస్తారు అంటే దాని గురించి చెప్పాల అక్క హలో హలో
హలో
వినిపిస్తుందా అక్క నా మాట
ఆ వినిపిస్తుంది అక్క చెప్పు
వినిపిస్తుందా నా మాట క్లారిటీగా
ఆ అక్క ఇప్పుడు వినిపిస్తుంది
ఆహా ఇంతకు ముందు అయితే చాలా రోజులు చేసే వాళ్ళు కదా పెళ్లి అంటే టెన్ డేస్ అ థర్టీన్ డేస్ అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు జస్ట్ టూ డేస్ చేస్తారు కా పెళ్లిళ్లు ముందు రోజు ముహూర్తం అని చేస్తారు అవి చెప్పాలా కా
ఆ ఎట్లా చేస్తారు ఎట్లా జరుగుతది మీ సైడ్ అని చెప్పండి అక్క
మా సైడ్ అయితే పల్లెల్లోనే అక్క మార్నింగ్ నుంచి ఆ మార్నింగ్ లేస్తారు కదా అందరు స్నానాలు చేసేస్తారు ఆ స్నాలు చేసేసి పెళ్ళికొడుకుని ఉంట టడగదా పెళ్ళ కొడు ఆర్ పెళ్లి కూతురు ఎవరైనా ఆ గుడియ ని ఉంట దంట అవి తెడ్డుకట్లు ఇట్లా శాస్త్రం ప్రకారం ఒక ఐదు ఉంటారు కుండలు ఇట్లాంటివన్నీ తెస్తారు అక్క ఆ అక్కడికి పిలుచుకొని వెళ్తారు బంధువులు అందరూ మేళాలతో అక్కడికి వెళ్ళి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకొని వస్తారు అక్క గంగమ్మకి పూజ పూజ పెద్దమ్మకి పోతులయ్యకి ఇట్లా పూజలన్న అక్క వినిపిస్తుందా అక్క మీ వాయిస్ కట్ అయితాందక
ఇ ర్ వింపి సంద
ఆ వినిపిస్తాందక్క ఆ వినిపిస్తాంది
చెప్పడక్క హలో ఆ వినిపిస్తాందక్క
ప్పాడంక్క
ఇక్కడ అయితే తెడ్డు కట్టి అట్లా అంటారు కదా బన పాలకొమ్మ
ఆ కుళాయి దగ్గర గంగమ్మ అని పూజ చేస్తారు
ఆ
మీ సైడ్ కూడా చేస్తారా అక్క
మా సైడ్ కూడా అట్లే జరుగుతాది అక్క
ఆ ఇంకా అవన్నీ తెచ్చిన తర్వా త ఆ పెళ్ళి కొడుకు ఆర్ పెళ్ళి కూతురు ఎవరైనా గాని పందిరి వేసింటారు కదా
ఉం
పందిరి దగ్గర కూర్చుపెట్టి వాళ్ళకి పెళ్లిికడుకుని చేసే కార్యక్రమం మొదలు పెడతారక్క ఇంకా అందరు బ ధువులు అందరూ కూర్చోనింటారు కదా అక్కడే ఆ కూర్చోని తర్వాత నలుగు పెట్టడం సాకలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మెట్లు తొడగడం ఆ తల్లకి చమురు పెట్టడం ఇలాంటివన్నీ చేస్ తరక్క పెళ్లి కూతురి క్కాని పెళ్ళికొడుకు కానీ
ఓకే
తర్వాత అద అయిపోయిన తర్వాత అందరుూ నలుగు పెడతారు అక్క పెళ్లి కొడుక్కి బియ్యం పోస్తారు మోకాళ్ళ మీద చేతుల మీద తల మీద పోస్తారు నలుగు
ఉమ్
ఇంకా తర్వాత రూపాయి వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా
ఉమ్
అవి తిప్పేసి వాటర్ లో వేస్తారు అక్క గ్లాస్ లో పెట్టింటారు వాటర్
అవునులెక్క
తరక్క ఇంకా అది అయిపోయిన తర్వాత హల్దీ అంటే ఇవి కలర్స్ కలర్స్ వాటర్ ఉంటాయి కదా
అవునక్క
అవి చల్లుకునేది బాగా ఎంజాయ్ చేస్తారు అక్క హల్దీ ఫంక్షన్ లో
హ
ఇంకా ఆ తర్వా స్నానాలు చేపిస్తారు అక్క రెడీ చేసి ఇంట్లో పె ఇది సుంకులమ్మని కానీ ముత్యాలమ్మని కానీ చేస్తారు అక్క.
అవునాక్క మీ సైడ్ అట్లా చేస్తారా.
అవునక్క మీ సైడ్ అయితే
మా ఇంట్లో అట్లా ఏం లేదు అక్క. అట్లా ఏం చెయ్యరు ముత్యాలమ్మని అట్లా.
మా సైడ్ చేస్
హ్ పెళ్ళి కొడుకుని చేసిన తర్వా త ఇంకా మరి నెక్స్ట్ రోజు పెళ్లికి పెళ్లి చేస్తారు.
అవునా మా సైడ్ అయితే అన్ని చేస్తారు అక్క. ఇంట్లో ముత్యాల అమ్మని చేస్తారు. ఆ అవి దాస్ పుంగాలని పెడతారు అక్క ముత్యాలమ్మని చేసిన తర్వాత.
ఆ
ఆ అవన్నీ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఏం ఆ రోజు ఏమి ఉండదు. కా నైట్ రిసెప్షన్ లాగా చేస్తారు. అంటే పెళ్ళి కొడుకు పెళ్ళికూతుర్ని ఫొటోస్ తీపియడం అట్లాంటివన్నీ చేస్తారు అక్క.
అవునులేండి.
ఇంగా ఆ తర్వాత ఇంగా పెళ్లి రోజు మార్నింగ్ వ అంతకు ముందు వక్కా శాస్త్రం అని పెళ్ళి కూతురికి చేస్తారు అక్క రిసెప్షన్ తర్వాత.
హ్
ఇంకా తర్వాత మార్నింగ్ ఇంకా నార్మల్ గా పెళ్లి రోజు ఇంగా తొందరగా రెడీ చేసి పట్టు వస్త్రాలన్నీ ధరిస్తారు కదా.
హ్మ్
ఇంకా ఫంక్షన్ హాల్ ఏదైనా గుడి కానీ ఇట్లా తీస్ కెళ్తారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని. ఇంకా అందరు ఉంటారు కదా బంధుమిత్రులుందరూ.
హ
ఇంకా ఇవి తలంబ్రాలు ఇవన్నీ అక్కడే పెట్టింటారు అక్క విల్లు వెళ్ళకిని
హ
ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కాళ్ళు కడిగి కన్యాదానం చేయడము, ఇంకా మా సైడ్ అయితే పాలతో చేతులు తాకియడము.
ఆ ఉంగరాలు తొడగడము అట్లాంటివన్నీ ఉంటాయి కదా.
ఉంగరాల ప్రో గ్రామ్ పెడతారక్క.
అవునులేండి.
మీ సైడ్ అయితే ఎట్లా చేస్తారు అక్క.
సేమ్ మీ సైడ్ లాగే ఉంటది కొంచెం వేరే ఉంటది అంతే.
అవునా. ఇంకా పెళ్లి మొత్తం అయిపోయిన తర్వాత ఫొటోస్ ఇంకా అందరు వచ్చింటారు కదా రిలేటివ్స్ అందరు
ఊ
దిగుతారు లాస్ట్ లో అరుంధతి నక్షత్రం చూయిస్తారు ఆ తర్వాత పెళ్ళికొడు కు పెళ్లి కుతురు బోన్ చేస్తారు ఇంకా కాసేప్ పో నందలో పె ఈవినింగ్ అయిపోతుంది అక్క మళీ ఊ ఈవినింగ్ టైమ్ అంతా ఇంకా మరి మెల్లగా
ఊ సేమ్ ఇక్కడ కూడా అట్లనే చేస్తారు
అవున కావునక ఆ
ఇంకేమక్క
చెప్పాలక్క మీరే ఇప్పుడు ఇంతకు ముందు స్టడీస్ చదువుతున్నప్పుడు హాలిడేస్ ఇట్లాంటివి వస్తుండేవి కదా స్కూల్స్ టైమ్ లో బాగా ఎంజాయ్ చేస్ తుండేక ఆ టైమ్ లో మీరు
ఆ అమ్మమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళి
అ హాలిడేస్ అండే ఇంకా అదే లే ఊరికి వెళ్లడము కొద్ది రోజులు
ఊ అక్కడే ఉండి రావడం కొన్ని రోలు
అవునవునా
ఇంకా వేసవికాలం కాబట్టి ఇంటి దగ్గర ఎక్కువ ఉంటాంటి మీ
అవునక్క
ఆ
ఇప్పుడు వెళ్ళరా అక్క అమ్మమ్మ వాళ్ళ ఊరికి అలా
ఇప్పుడు ఎళ్ళమండి
అవునా
ఆ తక్కువ ఎప్పుడో ఒక రోజు
అంటే వేసవికాలం మోస్తానే పిల్లలు వారు పెద్దలు ఎవరైనా గాని స్విమ్మింగ్స్ కి ఇట్లా వెళతారు కదక్క మీరు వెళ్ళరా
ఆ లేదక్క వెళ్ళము
అవునా అంటే ఇంతక్ ముందే ఏమన్నా వెళ్ ఉంటే
ఇంతకు ముందు కూడా ఎప్పుడు వెళ్ళలేదు అక్క
అవునా
ఊ
ఆ ఎప్పుడు ఈ రీసెంట్గా ఏమన్నా పెళ్ళిళ్ళకి అటెండ్ అయినారా అక్క
ఆహ లేదక్క ఏ పెళ్లికి వెళ్ళలేదు
అవునా ఫ్రెండ్స్ పెళ్లిలో ఆరో ఎవ న్నా బందువులు
ఆహ లేదక్క
ఆహా టివి చూస్త తారా అక్క మీరు
టీవీ కూడా చూడను
అంటే నార్మల్ గా చూడరా ఏదంటే పని ఉండడం వల్ల చూడరా అక్క
పని ఉండడం వల్ల టీవీ చూడం అండి
అంటే అసలుకి ఏమి సీరియల్స్ ఆర్ సినిమాస్ ఏవన్నా గానీ
సినిమాస్ అయితే మామూలు మొబైల్ లో చూస్తాను సీరియల్స్ ఐతే లేదు ఏలు ఒకటో రెండో
అంటే పిల్లలు వాళ్ళు కూడా చూడరా అక్క
పాప సినిమాస్ చూస్తా ఉంటది కార్టూన్స్ ఏం లేదు మామూలు మూవీస్ చూస్తుది
అవునా
ఆ
పాప స్కూల్ కెల్తాదా అక్క
ఆ వెళ్తుంది అక్క
ఆఫ్టర్నూన్ స్కూల మార్నింగ్ స్కూల
మాముూలు ఈవినింగ్ వరకు ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్ స్టార్ట్ అవ్వట టలేదు సిక్స్టెంత్ నుంచి సిక్స్టెంత్ నుంచి స్టార్ట్ అవుతుదంతా
ఉహు
ఆ సిక్స్టీన్త్ నుంచి ఉంటది
అవునా
ఉహు
మకి క్లైమేట్ ఏదంటే ఇష్టం అక్క పల్లెల్లో ఉంటే బాగుంటుందా ఆ సిటీస్ లో ఉంటే బాగుంటుందా
పల్లె వాతావరణమే బాగుంటుంది అక్క
ఎంజాయ్ చేసినారా అక్క ఎప్పుడన్నా
ఆ
మీర ఎప్పుడైనా ఫీల్ అయినారా అని అడుగుతున్నా
పల్లెటూరే మేలు అని నా అభిప్రాయం
ఉహు అంటే స్వచ్ఛమైన గాలి ఏ ఇవన్నీ కలుషితం లేకోకుండా ఉంటాయి కాబట్టి పల్లెటూరే మేలు కదా అవును అక్క
ఆ
ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్క
ఏం చెయలేదక్క ఊకే ఉన్న
అవున
ఆ మీ ఫ్రెండ్స్ అక్క ఎవరన్నా చేస్తాంటారా కాల్స్.
ఏమిట్లాక నార్మల్
ఆ మీ నార్మల్ గా చేస్తంటారా.
ఆ ఒక ఇద్దరు, ముగ్గురు ఉన్నారు అక్క వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాము. మా బెంచ్ మేట్స్. మా బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఇద్దరు ముగ్గురు
ఆ
వాళ్ళతో మాట్లాడుతుంటాం అక్క. అంటే కొంతమంది ఇంటి దగ్గర ఫ్యామిలీస్ ఇంకా కొంతమంది జాబ్స్ కెళ్తారా? రు ఇంకా అందుకు తక్కువే ఎప్పుడన్నా మాట్లాడతాం. చేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు అయితే బాగా ఒక టెన్ మినిట్స్ అట్లా మాట్లాడతా మ అ
ఆ
మీరు మాట్లాడతారా అక్క
ఉ మాట్లాడుతా ఉంటాం.
ఉహు అంటే డైరెక్ట్ ఏమన్నా కలుస్త తర
కలవడం అయితే తక్కువ ఎప్పుడు ఒకసారి మామూలు కాల్స్ అయి అయితే మాట్లాడుతా ఉంటా.
అవునా మీరు ఏదైనా యాప్స్ లో వర్క్ చేస్తున్నారా అక్క.
ఇప్పుడు కార్యా యాప్ లో చేస్తున్న
ఉహు అది చేసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయితున్నారు.
బాగుంది అని నా ఫీలింగ్.
పేమెంట్స్ అన్ని మీకు కరెక్ట్గా వస్తున్నాయా?
ఆ వస్తున్నాయి అక్క వస్తున్నాయి. వస్తాయి అ ఒక వన్ ఇయర్ అయింటుంది అక్క.
స్నాయా అక్క
రీసెంట్గా అయితే ఏం రాలేదు అక్క. ఇంతకు ముందు తెలుగు కథలని వస్తుండే.
ఇప్పుడు రీసెంట్గా ఏం టాస్క్ రాలేదా?
ఇప్పుడు ఆ ఫోనె ఫ్రెండ్ అనేసి వచ్చింది
అవునా అవును
అట్లాంటిది ఉంది అక్క.
మీకయితే మీరు బాగా ఫీల్ అయినారా అక్క ! ! ! ! ! ! ! ! ! ! ఓపన్జె ఓపన్ స్టార్ట్ అయిన తర్వాత
ఉహ్మ్
అవునా సరే అక్క అయితే.
ఉహ్మ్ సరే
ఉంటాను.